హలో.
వినిపిస్తుందా మీకు.
ఆ వినపడ్తాంది.
ఆ మాట్లాడండి. ఏం చేస్తున్నారండి. హలో.
ఏం లేదు నిద్రపోయినించి ఇప్పుడు మీ ఫోన్ కే లేసిన హ్మ్. అవును. తిన్నా మీర్తిన్నారా.
ఆ తిన్నమండి. మాది ఈరోజ్ జు ఎగ్ కర్రీ నేనే చేసినా తెలుసా అండి. నాలుగు గుడ్లు మా అమ్మ నేను. మా నాన్న.
ఆ ముగ్గురు చెసిండ్రా
ఆహా! ముగ్గురికి చేసినా అంటున్నా నాలుగ్గుడ్లుని ముగ్గురు తిన్నాం. మీరు మరి మీరేం చేసుకున్నారియాళ.
ఇయాల నేను అది. గోర్ చిక్క్కడుగాయ టమాట వండిన.
అవునా ఎట్లా చేస్తారండి. గోకూర్ గోర్ చిక్కుడుకాయ కూర.
ఫస్ట్ ఆయిలేసి. ఉల్గడ్డల్ పోపుకేసి పచ్చిమిర్చేసి. తర్వాత ఆ అది చిక్కుడుకాయేసి. అయ్ గోల్నంకా అల్లం పసుపేసి. అగ్గో గోర్ చిక్కుడుకాయ కొంచెం ఎర్రగయ్యే దాకా ఆ. ఎర్రగయినంక ఉడికినంక టమాటేస్తే. తర్వాత ఉప్పేసి కారమేత్తే అయిపో
అవును మీకు గోకుర్ గోర్ చిక్. చిక్కుకాయ అంటే గో గోకర్కాయ అంటారు అదేనా
ఆ గోకర్కాయ్.
అవునా.
మీరు డ్యూటీ చేస్తారా.
ఆ అంటే కా చదువుకుంటం అన్నట్టు. మాకోగ నెక్స్ట్ వారంలా ఒక ఎగ్జామ్ ఉంది. ఇరవై ఆరో తారీకు.
అవున.
హలో. ఆ అయితే మాకు దానికి ఎక్కడి నుంచి చదవాలో తెల్వదు మీకు ఏమైనా తెలిస్తే నాక్ చెప్పండి. ఆ ఎగ్జామ్ గురించి.
. ఏమేగ్జామ్.
టీ సి ఎస్ అని ఒక ఎగ్జామ్ ఉందండి నాకు ఎగ్జామ్.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
హలో. మాకు ఆప్టిట్యూడ్ ఎగ్జామ్ ఉంటది. ఆప్టిట్యూడయినా మ్యా మ్యాథ్స్ లెక్కలు చేసేది. రీజనింగని అని కొన్ని కొన్ని ఇంగ్లీష్ కూడుంది అందులో ఇంగ్లీష్ ఎట్లా మాట్లాడాలి అం ందులో ఇంగ్లీష్ ఎట్లా రాయాలని సెంటెన్స్లు అఅవన్నీ టెన్సెస్ లు అవన్నీ ఉంటయయండి ఎట్లా చదవాలో ఎక్కడ్నుంచి చదవాలో మీకు తెలిస్తే చెప్పండి.
మీరు బి టెక్ చేసిండ్ర
ఆ అవునండి
మ్మ్ హ్మ్ నేను డిగ్రీ
అవునా డిగ్రీ డిగ్రీ ఎన్ని సంవత్సరాలండి
త్రీ ఇయర్స్ ఇప్పుడు ఫోర్ ఇయర్స్ అని పెట్టిండిరి నాప్పుడు త్రీ ఇయర్స్ ఉంది అ
మా మా మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కొందరు డిగ్రీ చదువుకున్న వాళ్ళే ఇప్పుడు ఇంకా వాళ్ళు చదువుతూనే ఉన్నారు ఇంకా అయిపోలే వాళ్ళది
మ్మ్ మ్మ్ కొత్త పూడమా మీది
కాదు కాదు
పాల్వంచనా
అయ్యో కాదండి అట్లా కాదు కానీ మీరు మేము జాతర మీకు సమ్మక్క, సారక్క జాత ర తెల్సా
మ్మ్ తెల్సు
సమ్మక్క, సారక్క జాతరకి వెళ్ళిర్రా మీరు ఎప్పుడైనా
చిన్నప్పుడు వెళ్ళినా
అవునా మొన్న నేను వెళ్ళిన అక్కడ బెల్లము దేవుడికి తీసుకెళ్ళినం కొబ్బరికాయ అవన్నీ మీరు తీసుకెళ్తా రా మీరు పోయినప్పుడు
వాళ్ళకి
అవునా మొక్కు అంటే మీరు మొక్కుకున్నారా ముందే
అహ నాకు తెలిసినంత వరకు మొక్కు ఉంటే వెళతారని అనుకుంటా అంటే వెళ్ళే ఇష్టం ఉంటే వెళ్తారు గాని వాళ్ళు
అవునవును అయితే మేము వెళ్ళిన మొన్ననే మాడ మా నాన్న, నేను, అమ్మ ఇంకా మామ మా తాత వాళ్ళు కూడా వచ్చిరనమాట
ఓహో
మీకు చిన్నప్పుడు ఏ ఆటలంటే ఇష్టం అండి
ఖోఖో
ఖోఖో ఓ ఎట్లా ఆడతారు అది ఎంత మంది ఆడేది
కోఖో అది టీం టీమ్ వైస్ గా
టీమ్ వైజా ఓకే ఓకే మే నేనేమో చెస్ నాకు చెస్ అంటే చాలా ఇష్ టం అండి
మ్మ్ హ్మ్
మీకు ఆడొచ్చా చెస్సు
ఆడ అంటే
నేను నేర్పిస్తా అండి మీరు ఒకసారి ఎప్పుడైనా మా అటు సైడ్ వచ్చినప్పుడు చెప్పండి మనము అటు పోయినప్పుడు నేర్చుకున్నా నేర్పిస్తా మీకంతా
మ్మ్ హ్మ్ తిన్నార మరి
తిన్నాం తిన్నామండి ఎగ్ కర్రీ అన్నం చాలా బాగుంది
మ్మ్ హ్మ్
ఇంకేంటి విశేషాలండి
ఏం లేదు మా పాప పండుకుంది
అవునా మీకు ఇప్పుడు పండుగ ఇప్పుడు ఒక పండుగ వస్తుంది కదా షాపింగ్ చేసిరా మరి ఉగాదికి
ఆ
ఉమ్
చెయాలి మీదేశిలా
చెయ్యలేదండి ఏం చీర కొనుక్కోవాలో ఏం డ్రెస్సులు కొనుక్కవాలో మాకు అద్ అర్ధం అయితేలేదు ఒకవేళ వస్తా అంటే మీరు కూడా సెలె చెయ్యడి కలర్లు లేకపోతే ఆన్లైన్ లో మీకు ఏమై తెలిసే చెప్పండి నాకు
అంటే మీకు ఉగాది పెద్ద పండగనా మీది
ఆ ఉగాది అంటే పెద్దగానే చేస్త కుంటాంమండి ఉగాది పచ్చడి చేస్తాము తోరనాకు గడతాము మంచిగా ఫుల్ పెద్దగా పూజలు చేస్తారు అండ్ ఇట్ల మీక్ చేసుకుంటారా అట్లా
మేం గ్రాండింగ్ జరపం అంతా
ఆ మేమేమో తోరనాకు గడతారు మా నాన్న తెచ్చి ఆ మావిడకుదేస్తాడు తోరనాకు కట్టుకొని ఇంకా మంచిగా పూజలు ముగ్గులు వేసుకుంటాం మీరు ముగ్గులు వేస్తారా అండి
మీది ఏ ఏయ్య ఐ రూపాదు కదా వేస్తారు అనుకుంటి కిందునోల్
అవునా
ఉమ్ అంటే మీద్ పైన కదా
ఆ ఆ
వేసుకోవచ్చు ముగ్గురు కూడా
ఆ మీకు వచ్చా అని అడుగుతున్నా
నాకు వోచ్చు చూ యూట్యూబ్ లో చూసి ఎత్త
అవునా యూట్యూబ్ లో చూసి మీరు బాగా నేర్చుకుంటారనుకుంటే కదా
ఆ కొనన్న అట్లనే నేర్చుకున్న ఓన్ టలైనా మళ్ళా చాలా ఉమ్
మీరు వడలల్లో ఏది మంచిగా చేస్తారు
నేను ఏ మాన్నీ జెత్తనే ఉంటా వంటకాల్లో
అవునా మీకు గులాబ్ జామ్ చెయ్యొచ్చా
చేయడం రాదు నాక్
మీ అమ్మ వాళ్ళు చేస్తుంటే తింటారా మీరు
మా అమ్మ ఎప్పుడు జెయ్యదు గులాబ్ జామే
అవునా అయితే ఈసారి మా ఇంటి దగ్గరికి రండి మీకు గులాబ్ జాములు ఇంకేమైనా స్వీట్లు క్యారెట్ హల్వా అవన్నీ జేసి పెడతాది మా అమ్మ తిందురు మీరు కూడా
తినడం అయిపింద మీది
ఆ
ఉహు
ఉ అయిపోయింది అయిపోయింది ఆహా లేదండి ఆగండి మీరు మీకు మీకో కొబ్బరి నూనెలల్ల ఏ నూనె వాడతారు మీరు నెత్తికి రాసుకునేది
మీమా కో అది అది కోకోనెట్
ఆ
మా పాపాకి హిమాలయ ఆయిల్ వాడతా నాకేమో కోకోనట్ ఆయిలు కోకోనట్ అది కొబ్బరి నూనె
మేమైతే పారాషూట్ వాడతాం అండి మస్తు ఉంటది పారాషూట్ చాలా బాగుంటది అవునా నాకు తెల్వదండి బన్స్
ఈ
మా ఇం మేము క్యా ఆ రోజు మీరు స్నాక్స్ మీ అమ్మాయికి ఏం పెడతారు రోజు చిన్న పిల్లలకి పండ్లు పెడుతారా.
పండ్లు పెడతా
మా ఇంటి కాడ కూడా మా ఇంటిక్కడ కూడా ఒక చిన్న పిల్లలు ఉంటారండి వాళ్ళకేమో చిప్స్ పెడతారు ఊక వల్ల
అయి పెట్టు చిప్స్ పెట్టొద్ చిప్స్ పెడితే అన్నం తినరు.
అవునం డి నేను కూడా అదే అబ్జర్వ్ చేసిన నిన్న మొన్ననే ఊకే అవి తింటుంది. ఆమె లేస్ ప్యాకెట్లు కొనుక్కుంటుంది. కురుకురేలు కొనుకుంటుంది తింటుంది ఆ పిల్ల
మా పాప కూడా తిని తిని యాష్ట పెట్టింది వీళ్ళు తినపోతే పా పాలు గుంజుతరు కదా ఘోరంగా గుంజుతారు.
అవును అవును
మానకే ఇబ్బంది.
అవునా అండి అయితే మీరు పండ్లు తినమని చెప్పండి ఎక్కువ పండ్లే పెట్టండి మీరు ఏం పెట్టకండి ఇగ
పెళ్లి ఆహ పండ్లు అన్నం అన్నం
ఎగ్ నెయ్యి వేసి పెట్టండి అ నెయ్యి వేసి అన్నం వండండి మస్తు
ఈమెకి నెయ్యి బాడదు నెయ్యి బాంటే చిన్నప్పనించి పేడుతే నంజు వచ్చింది. అందుకే అందుకే మా అత్తమ్మ పెట్టొదు అంటది.
అయితే మా ఇంటి కడ చిన్న పాపకి నెయ్యేసి పప్పేసి కలిపి పెడతదామా ఒక ఆంటీ వీన్ నేను చూసినా దుంటై
మేమైతే చింతపండు చింతపండు పచ్చడి కూడా పెడతలే చాలా మంది
అవును చింతపండు పచ్చడి ఎట్లా చేస్తారాండి.
ఏమో నాకు తెలవదు
మా బాపమ్మ పెడితే నాకు ఇచ్చేది.
అవునా
ఆ బాపమ్మ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళకి బాగా తెలుతది.
అవును అవును ఇప్పుడు తురుకోల పండుగ వస్తుంది కదా మరి మీ ఇంటి దగ్గర ఎవరైనా దోస్తులు వచ్చి మీకు ప పండ్లు తేచ్చి ఇస్తురా మీకు
ఉగాది పండుగ ఆ తురుకొల పండుగ అవును ఆ మా ఇంటికి కాడ ఉంటే
ఆ మా ఇంటికాడ వాళ్ళు పండ్లు తెచ్చి ఇస్తారు రోజు కొంచెం
అగో టైమ్ ఐంది చేయనా మల్ల కాల్ మీరూ జేతర చేయానా